అ
కక్క
హలో
హాయ్ అక్క
ఆ తమ్ముండు బావున్నారా
బాగున్నా అక్క మీరు బాగున్నరా అక్క
ఆ బాగున్నా తమ్ముడు ఏం తంగ ఆ తిన్నాము తమ్ముడు
ఇందాక కొర్తే ఫోన్ చేసిన ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు టైమే దొరుకుతంది అది అక్క మనకి
ఆ అంతబడు
ఉమ్ చిన్న పిల్లలతో నావైతే లేదు అందుకోస నేను కూడా కాల్ చేస్తానఅక్క
ఆ ఎక్కడ అసలు వీళ్ళకి హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి కుదరట్లేదు ఓకే ఫోన్స్ లాక్కుంటరు ఫోన్లు
అవునా
చెప్పిన వినరు అసలు
అవునా అది అక్క ట్రిప్కి వెళ్ళింద్రక్క పిల్లందరూ కలిసి
ఏ ఎక్కడ ట్రిప్పు
ఏమక్కడ సిటీకిలినంటగా అక్క
ఆ లేదు మా పిల్లల్ని పంపిచలే తమ్ముడి
పంపియలే వండర్లయ అంత ఇలి అక్క మీరు
ఆ ఇక వెళ్ళాం అనుకున్నాం కాని క్యాన్సిల్ అయిందాం నువ్వు పంపించలేదు అసలు వీళ్లే ఇక్కడ వింటున్నరా వాళ్ళ వచ్చిన దగ్గర నుంచి ఫోను ఎక్కువ యూజ్ చేస్తున్నారు అసల్ ఫోన్ ఇవ్వట్లేదు ఊరికే గేమ్స్ అని యూట్యూబ్ అని అవే చూస్తా ఉన్నారు
అయ్యో
అ
అసలు పడుకుంటాను ఇది అక్క సార్
అసలు మధ్యానం స్కూల్కి వెళ్ళినప్పుడు అలవాటు లేదు కదా అక్కడ పడకోవడం ఇక్కడ కూడా అలవాటు లేదు ఇంకా కొంచెం అటు ఇటు గజిచ్చి అట్లా చేేస్తే ఏదో కొద్దిసేపు అట్ల పడుకుంటారు
అయ్యో
మాట్లాడితే ఫోనే అసలు నా చే ఉన్న లాక్కుంటారు తీసుకొని ఇంగా వాళ్ళు చూసేయట మేము యూట్యూబ్ చూడడం గేమ్స్ ఆడం
మా ఓలు కూడ అట్లాయింది అక్క వాళ్ళ కొట్టిన బాగ కొట్టినా మొన్ననే
ఆ
కొట్టి కొట్టి కొట్టి అయినగానీ ఇంతలేదక్క ఫోను ఫోను ఫోను పబ్జీ ఒకటీ తయారైంది
ఆహా
అలాక ఏం అర్థం ఐతేలే అక్క అందులోనే ఉండి మునిగిపోత అసలు వాళ్ళు రిస్పండ్ అయితేక్క
అసలు మా పిల్లలకి చెప్పలేకపోతున్నార బాబు అరిసి అరిసి ఆరిసి నాకు తలకాయ్ నొప్పి వస్తంది విన లేదు వాళ్ళు అసలే మాట్లాడితే ఫోన్లు కావాలంటారు ఇద్దరు కొట్టుకోవడం ఫోన్ దగ్గర మళ్ళీ
వామ్మో
ఒకటే కొట్టుకోవడం అసలు భోమ్ముల కోసం ఇగ నాకు కోపం ఒచ్చి ఎందరిని నేను కొట్టిన
ఇగ అదే అయితంది అక్క మాల ఇంటరర్ ఏం లేదు ఎవరైన ఫ్రెండ్స్ గానీ వీళ్ళు వచ్చినా కానీ అ ఇంటర్వూ అక్క
అసలు ఎవ్వరున్నా వాళ్ళు చూడరు ఆలోచించరు వాళ్ళు వాళ్ళకే ఫోన్ ఆలాపన
వాళ్ళు కనీసం వచ్చి హాయ్ అన్నా అసలు ఏం లేదు చాక్లెట్ ఇచ్చిన సరే ఏం రెస్పాండ్ అయితే లేరు ఏం లేదు చి వాళ్ళకి చిన్న పిల్లలు ఏం అర్థం అయితది వాళ్ళు కనీసం బయటకి తీసుకెళ్ళం రాంట కూడా వస్తారు కామ్మ వాళ్ళు
ఆ అయిన ఎండలు బాగున్నాయి తమ్ముడు ఎట్
అయి మ నైట్ టైం అయినా కానీ తీసుకుపోదామంటే అది వస్తలేదు అక్క
ఆ మా వాళ్ళు ఫోన్ చూసినప్పుడు అంత సేపు చూస్తరు డేట అయిపోయే దాక చూస్తరు ఇగ ఆయిపోయాక టై లో మమ్మీ పార్క్ తీసుకెళ్ళు ఎక్కడికైన తీసుకెళ్ళు అని ఇంగ మల్లిగొడవ
ఓయమ్మో
ఉ ఉండాలి
మాదగ్గర వైఫై ఉంది కాబట్టి ఎప్పుడున్న అదే పట్టుకొని కూర్చుంటరు తింటలేది ఏం లేరు తినిపిస్తే అది నేను తినిపిస్తే తింటాడ్రు లేకపోతే ఏం లేదు ఇగ చార్జింగ్ కూడా ఆన్ చేసే పెడతాడ్రు
ఆ
అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు
ఆ
ఇగసలు ఏం అర్ధంయితేలేదు ఇలా గురించి యద ఇగ ఒకసారి తీసుకెళ్తాకు ఒకసారి హాస్పిటల్ తీసుకెలి చెక్ జెపిస్తా ఎందుకు అంటే
ఏమో ఫోనులల లో న్యూస్ కూడా వస్తుంది చూపిస్తూనే ఉన్నావు పిల్లలు చాలా మంది ఐస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిచ్చిగా కొంతమంది పిల్లలైతే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారంట చాలా న్యూస్ సోషల్ మీడియాలో కూడా చాలా వస్తున్నాయి పిల్లలు ఇట్లాగా పిచ్చి పిచ్చిగా చేయడం ఫోన్ గా చూసి గేమ్ ఆడిగా అదే నైట్ టైం పడుకున్నా కలవరించడం ఆ అలాగలే అలా చేస్తున్నారు అసలు ఫోన్లు ఎక్కు అవద్దు పిల్లలకి అని నే ఎన్ని చేపిన కూడా మన పిల్లలు చెప్తే వినట్లేదు అసల
అసలు ఎక్కడక్క
స్కూల్ స్టార్ట్ అయితే గాని నేను వేళ్ళం గోళ వదిలేద్ది నాన్న అసలు ఎంత చెప్పినా వినట్లే స్కూల్ స్టార్ట్ అయితే పొద్దునేళ్ళీ సాయంత్రం వస్తారుగా
వచ్చినా కూడా మళ్ళా అది అయిపోయినా కూడా మళ్ళా ఆడతారు గాక్క
అవును రాంగనే మళ్ళీ ఎ మా అమ్మాయి అయితే మరి రాంగనే ఎక్కడ ఫోన్ ఉందా అని ఉరుక్కుంటే బ్యాగ్ ఎక్కడ పడేసిద్ది ఉరుక్కుంట వచ్చి ఫోన్ చూసుకుంటది
వామ్మో
నిజం తమ్ముడు అసలు ఫోన్ బాగా అడిక్ట్ అయిపోయారు పిల్లలు అసలు చె చెప్పలేకపోతున్నాం వాళ్ళకి ఎంత చెప్పినా అంతే
మా ఓడు ఇప్పుడు ట్యాబ్ అంటుండు
ఆహ హు
ట్యాబ్ ఎందుకంటే లేద్ నాకు ట్యాబ్ కావాలని కూర్చున్నాడు స్కూ స్కూల్ ట్యాబ్ అని అడుగుతాను మక్క వాళ్ళు కూడా స్కూల్ లోకి ట్యాబ్ కావాల అన్ని ఇచ్చుకోనికి
ఆ
ఇంతన్న ఆడుతారంటే మేము మేనేజ్ చేస్తామనీ అనగా వాళ్ళు మేనేజ్ చేయరక్క అరుకొడుతా మల్ల ఒకసారి అలవాటు అయింది అంటే కష్టం ఇచ్చడు ఏం ప్రాబ్ల
అవుద్దు తమ్ముడు అలాంటి ట్యాబ్లు ఇచ్చామంటే ఇంకా పాడైపోతారు ఇగ మా పిల్లలు గా ఫోనే కొంచెం అవాయిడ్ చేద్దామంటే స్కూల్ కెళ్ళొచ్చినాక ఫోనే తీసుకుంటారు సరే అప్పటికైనా దాన్ని అవాయిడ్ చేద్దామంటే ఈ స్కూల్ వాళ్ళు కూడా వాట్సాప్ లో హోమ్ వర్క్ పెడుతున్నారు
ఆ అందరికి ఇట్లనే పెడుతున్నారు
ఆ ఫోన్ లోగ ఫోన్ లోనే హోమ్ బక్స్
ఆ
ఇంగా ఫోన్ ఇవ్వకుండా ఉండలేక త తప్పట్లేదు ఇగ
ఏమన్నా యాక్టివిటీ ఏమో ఇప్పియాలిక్క వీళ్ళకి ఆ ఇప్పుడు డ్రయింగ్ పంపియాలి అందరికి మెయిను అసలు ఆ ఈ నాకు అవసరం లే అంటర్ నన్ను డైరెక్ట్ ఉ మ్
అ ఇంకెందుకు వాళ్ళ ఫోన్ ఉందిగా ఇంకేం యాక్టివిటీస్ నేర్చుకుంటారు
పబ్జి ఆడితే ఏమ్ వస్తది అక్క ఆ మైండ్ కూడా డిస్టర్బ్ అయితుందక్క వాళ్ళకి
అవును
అదే చూస్తున్న ఎమైనా హాస్టల్ వేశేద్దామ్ అని చూస్తాన్నా లేకపోతే
మ్మ్మ్ నినా నేనింగా నేనైతే ఇంగ ఈవినింగ్ కూడా ఇంటీ దగ్గర ఇంట్లో ఉంచకుండా ట్యూషన్ కంప్లీట్ చేస్తా ఇంగా
అయినా కూడా ఎ హాస్టలే బెస్ట్ అనిపిస్తంది అక్క ఎందుకంటే బ్రెయిన్ అక్కడైతే సెల్లు ఉండదు ఏమి ఉండదు
అవునవును మరి పిల్లలు చిన్న పిల్లలు కదా ఇంగ ఇప్పుడే వేస్తే ఎలా వాళ్ళకి కొంచెం జ్ఞానం వచ్చి పెద్దవాళ్ళు అయ్యాక ఒక ఫిఫ్త్ సిక్స్త్ అలా చదివుతే అట్లా వేస్తే బానే ఉంటది లేగాని ఇగ మా పిల్లలు ఇంక కొంచెం చిన్న పిల్లలు ఇప్పుడే వేసామంటే ఇగ వాళ్ళకి ఏం తెలుసు చెప్పు చిన్న వయసుల
వ్ అ తెల్వదా అక్కాల కంటే ఇప్పుడెమ్ ఆమ్ అ చి ఇ ఎట్లాక్క మనం అ మనము ఆఫీస్కెలి
ఆ
మనం మ్యనేజ్ చేశుడు కష్టం ఇల్లుని
అవును కష్టం అంటవా కష్టం అంటవా తమ్ముడు వమ్మో తట్టుకోలేకపోతున్నాం పొద్దున్ దాకా ఎండకి తిర క్కండి రా బయటికి వెళ్లకండి అంటే మధ్యాహ్నం టైం లో కాసేపు పడుకోమంటే మాకు నిద్ర రాట్లేదు మేము పండుకోమంటర్రు
ప్చ్ మావోడు ఏం చేశిండు పడుకోన్నాక్క
ఆ
పడుకున్నాక లేచి ఒకటేసారి లేశి నాకు మొబైల్ కావల మొబైల్ కావాల మొబైల్ కావాల అంటుండక్క
అది వచ్చేస్తాది
పా నై అంటే పడుకున్న టైం లేసి మొబైల్ మొబైల్ అంటే మనకి ఎట్లుంటది అక్క
అవును బా కలవరిస్తూండు ఇగ నిదట్లో కూడా
ఉమ్ మ్
ఉమ్ అడిక్ట్ అయిపోతున్నారమ్మా పిల్లలు కొడితేనేమో ఉమ్ మ్ పాపం అనిపిస్తది కొట్టకపోతేనేమో వాళ్ళకి తెలియట్లేదు
ఇంట లేరు
అస్సలు వినట్లేదు మళ్ళీ ఆ లంచ్ టైం కి చేసేది లేదు హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి ఇంగా అప్పుడు ఆకలైతేనే గానీ ఫుడ్డు తినేది లేదు
మా వొళ్ళు అది కూడా తింటలేరు అక్క కనీసం సైకిల్ సైకిల్ సై కెలుద్దాం అన్నా కాని నాకు వద్దు అంటాడు గేమ్స్ ఆడుకుంటా అంటాడు
ఆ అ
ఫ్రెండ్స్తోనే పోయి తిరిగేశార అంటే అది లేదు ఎందుకు ఎ మా ఫ్రెండ్స్ ఎవరు లేరు మొబైల్ లో ఉన్నారు కదా వాళ్ళతోనే మాట్లాడుకుంటా అంటుండు
మరి మొబైల్లొనే అన్ని వస్తున్నాయి గేమ్స్ వస్తున్నాయి పిల్లల సంబంధించి అని వస్తున్నాయ్ ఇంక బయటకి ఎందుకు వెళ్తారు ఆళ్లు
ఇట్ల
వెళ్లారు గద ఇక మా పిల్లలైతే డేటా అయిపోతే అప్పుడు ఫోన్ అక్కడ పక్కన పెట్టి అప్పుడు బయటకి వెళ్ళి ఆడుకుంటారు అప్పటి వరకు మనం వెళ్ళమన్నా వెళ్ళరు ఫోన్ విడిచి పెట్టరు అసలు ఎలా ఉన్నారు అసలు ఇప్పుడు పిల్లలు ఎం చేస్తాం అసలు వినట్లేదు మాట అయితే హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి అయితే మరీ తయా రయారు ఎండలో తిరక్కండి నానా ఎండలకి పిల్లలు బయటికి వెళ్ళొదు అన్నారు ఇంట్లో అసలు బాగున్నాయండి ఎండలంటున్నారు ఐన వాళ్ళు వినేటట్టు లేరు